హలో
హలో
హా చెప్పు
తిన్నావా
లేదు ఇంకా
ఏం చేస్తున్నావు
ఏం లేదు చదువుకోవాలి
ఇంకేప్పుడు రోజు చదువుకోవాలి చదువుకోవాలి అనడమేనా చదువుకోవడం ఉందా
ఉంది ఉంది
ఎప్పుడు చదువుకుంటావ్
రేపు చదువుదాం మా ఇంట్లో మా ఇంట్లో పుచ్చకాయ కోసిచ్చారు ఇప్పుడే
మీ పని బాగుంది మేము పీజీలో ఉంటాము
చిన్న పుచ్చకాయ గ్రీన్ కలర్ కాదు
ఉ
వేరే కలర్ ఉంటది కదా
బ్లాక్ కలర్ పిచ్చు కాయిన్ ఆ
ఆ బ్లాక్ కలర్ పూచ్చకాయ
ఇంకేమీన్
మా మమ్మీ పోషిస్తున్నారు
మీరు తినిపెడుతున్నారా
మీరు తిన్నారా
మేము మాకేం పెట్టారంటే స్నాక్
మోరుగులు ఒక్కటేనా ఒటిగా పెడతరా
ఉట్టి బొరుగులు ఉప్పు కారం చల్లిస్తారు నిన్న రవ్వలుడ్డించారు
సరే నైట్ భోజనం ఏంటి
ఈ రజు సాటర్డే కాబట్టి చపాతీ పెడతారు కుర్మ పెడతారు ఇంకా రైస్ కూడా పెడతారు
ఒకే మీకు పూల తోటలున్నాయా
మాకు పూల తోటలు లేవు మాకు పూల కుండీలు ఉన్నయి
ఒక్క నిమిషం మా మమ్మీ పిలుస్తుంది ఒక్క నిమిష షము మీది నీకు ఏ పూలు అంటే ఇష్టం
మాకు రోజాపూలు మల్లెపూలు మాకిడా చెట్లున్నాయి తెలుసా కుండీల్లో
ఉమ్
ఎన్ అంటే రోజా పూల చెట్లున్నాయి రెడ్ కలర్ రోసు రెడ్ ఇంకా పింక్ కలర్ రోసు మా పీజీ దగ్గరయితే చాలా నర్సరీలున్నయి వర్షాకాలం స్టార్ట్ అయ్యాక పీజీ నుండి ఇంటికేళ్ళిపోయేటప్పుడు ఒక నాలుగు మొక్కలు తీసుకొని వెళ్తాను
ఒక మొక్క ఎంత బడిద్ది
ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది
నాకొ ఒక మొక్క కొన్ని పంపిస్తావా తీసుకెళ్తాను మా హాస్టల్ కి
తే ఈసారి తీసుకొస్తాలే రూమ్ లో పెంచుకునే చెట్లు అంటే సన్లైట్ లేకుండా పెరిగే చెట్
మా ఇంట్లో కూడా అలోవేరా చెట్టుంది అది మా మమ్మీ నడిగి మా మమ్మీ నడిగి తే అది కోషిస్తానన్నారు సో ఒక మట్టి కుండలో చిన్ని కుండి
చిన్ని కుండీలు ఇక్కడ చాలా దొరుకుతున్నాయి నేను తెచ్చేనా డబ్బుల్ మీరే ఇవ్వాలి మరి
సరే అండి మట్టి మాక్ దొరుకుతుంది మా ఇంట్లో ఉంది మట్టి
కుండీలు ఇంకా చెట్లు కావాలా
ఆ కుండీలు చెట్లు కావాలి
నేను ఇక్కడ వెకేట్ చేసేటప్పుడ్
సర్ లె అండి తక్కువ రేటుకి వచ్చేటట్లు బేరమాడండి
బేరాళ్ళో తోప్ని నేను. ఇంకేంటి
అవును మరీ మమ్మీ మాకొక మునక్కా మొక్ క్కుంది అయీ
ఇంకా
ఇంకా అది దగ్గు వచ్చినప్పుడు తింటారు దగ్గాకు. ర మ
దాన్ని కపరల్ లాకు అంటారు కపిరిల్ ఆకు.
వేరు
మీకు ఇంకోటి తెల్సా దాన్నీ ఆరిగానో అంటారు మీరు ఎప్పుడైనా పిజ్జా తిన్నారా. హెలో హెలో హెలో హలో హలో హలో హలో